ఆ అండి బావున్నారండి
క్ బావున్నామండి మీరు బావు
ఆ బావున్నానండి
ఆ ఈ మధ్యలో ఏం లేదండి ఇంత ముందే భోం చేసాము ఇగ పడుకుందాం అని చూస్తున్నాం అ అయి తె ఇంతముందు మాయ్ ఇక్కడ అనుకున్నాము అగు ఈ మధ్యా ఆ ప పండుగలు ఏమున్నాయి కోవాలని అనుకుంటున్నాము మీ దగ్గర ప
ఆ ఇగ ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కదండి ఇగ మకూ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన కానుంచి మొదలు పెట్న కానుంచి వారాయి నవరాత్రులు జరుగుతాయండి వారా నవతులు చాలా ఘనంగా తీర్చుకుంటానండి నేను వారాయి నవరాత్రులు తర్వాతికీ ఆషాఢ మాసం అయపోయక శ్రాణ మాసం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా ఇంట్లో చేసుకునే పూజ అండి ముత్తైదులందరినీ పిలిచి చాలా బాగా చేసుకుంటారండి తర్వాతికి మనకి వచ్చేది ఇగ అందరు పిల్లలు పెద్ దలు అందరు సరదాగా గడుపుకునే పండగ దసరా నవరాత్రలు చక్కగా బతుకమ్మ బతుకమ్మలతో ఆటలు పాటలు నృత్యాలు చేస్తము అమ్మవారికి పూజలు సాయంత్రానికి బతుకమ్మతోటి ఆట పాటలతోటి చాలా చక్కగ సాగిదండి మీకు ఎక్కువ ఏ పండుగ అంటే ఇష్టం అండి
నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అప్పుడు దీపావళి బాంబులు కలుస్తాం గదండి అవి నాకు చాలా ఇష్టం అండి అదే విధంగా స్వీట్లు కూడ బాగా చేస్తారండి అప్పుడు దీపావళప్పుడు మా ఇంట్లో పిండి వంటలు స్వీట్లు బాగా చేస్తరు
ఇంకా మా దగ్గర కూడా దీపాలి బాగా జరుపుకుంటమండి దీపావళికి చక్కగా ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకొని సాయంత్రానికి పూజ అయిపోయాక రాత్రికి దీపాలన్నీ వెలిగించుకొని ఆ టపాసులు కాల్చుకుంటాము రాకిట్లు చిచ్చుబుడ్లు కా కురపు ఒత్తులు మా పిల్లలు మేము మా వారు అందరం చక్కగా హానందంగా విలాసంగా మేము దీపావళి పండుగ జరుపుకుంటము ముఖ్యంగా మాకు దీపావలంటే లక్ష్మీదేవి పూజండి కొందరికి కేదారేశ్వరా వ్రతం కూడ ఉంటుందండి వ్రతం చేసు కొని వ్రతం పూర్తయిపోయక టపాసులు కార్చుకుంటరు కాకపోతే టపాసులు వాతావరణానికి ఇబ్బంది కలగకుండా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కల కుండా చాలా జాగ్రత్తగా చేస్తమండి అవి ఎక్కడ కాల్తయని భయానికి అల మూడు రోజులు అలానే బాగా జరుపుకుంటమండి ముఖ్యంగా దీప్ వాళ్ మనకి కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఆ మాసం అంతా చాలా ప్రాముఖ్యతో కూడుకున్నది కాబట్టి రోజు ఉదయం సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించుకుంటమండి అ పండ్ కార్తీక మాసం నెల మొత్తం మేము మీకు సంక్రాంతి జరుపుకుంటరండి బాగా
అవునండి సంక్రాంతి చాలా చక్కగ జరుపుకుంటాము హరిదాసు వస్తాడు భజనలు చేస్తాడు అదే విధంగా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు అ అదే విధంగా ఇంటి ముందట రంగురంగులతోని రంగవల్లులను అద్దుతాము రంగవలికలు అద్దిన్ తర్వత అక్కడ ఆ ఆవుపేడితో చేసినటువంటి గొబ్బెమ్మను పెడుతాము ఉమ్ అదే విధంగా నెక్స్ట్ ఆ ఇ ఈ పంటా చేతికొచ్చి ఉంటుంది కదండి ఆ వ కొత్త బియ్యంతోని ఆ పొంగలి వండుతాము ఉమ్ అదే విధంగా రకరకాల పిండి వంటలు కూడ చేసుకుంటామండి
మేము ముఖ్యంగా సంక్రాంతి అనగనే అందరం కొత్త బట్టలు వేసుకొని భోగి రోజు మా పిల్లలలకు మేము భోగిపల్లి పోస్తామండి ముందుగా భోగిపళ్ళు పోసి ఆ రోజు మాకు పంట వచ్చిది గదండి ధాన్యం వచ్చిది కాబట్టి చక్ క్కగా బెల్లంతోటి పరువన్నం చేసుకొని కూరగాయలన్నీ కలిపి భోగి కూరని అండుకుంటం ఆ రాత్రికి భోగిపళ్లి పూస్కొని మర్సటి రోజు అసల్ భోగి రోజు నుంచే భోగి రోజు నుంచి కనుమయిపోయేవర్కి ప్రతి రోజు పతగ్లేగిరెస్తామండి మేడ పైకి ఎక్కి ఆహా పతంగుల పండగే చాలా బాగుంటదండి ఎంత బాగా ఎగ్రెస్కుంటాం అద్రం పతంగులేగరేస్కొని చక్కగా భోగి రోజు మాత్రం కూర చేయాలి సంక్రాంతి రోజు కనుమ రోజు కోడిమా సో యాట్ మంద్ తినిపిచ్చు ఒండుకొని మేడ పైన కూర్చొని అందరం చక్కగా ఆ సీ తల పానీయాల్ తాగుతూ మంచిగా అందరం చాలా సరదాగా పతంగలు ఎగరేసుకొని చాలా బాగా జరుపుకుంటామండి. సంక్రాంతి పండుగ అంటేనే అసలు చాలా చాలా బాగుంటాదండి. చాలా ఎంజాయ్ చేస్తామండి మేము సంక్రాంతి పండుగ మాత్రం. పండుగలలో సంక్రాంతి. పతంగులు ఎగురేస్కొని వాళ్ళకైటూ అలా పతంగ్లే తెంపియాలి మా పత్తంగి తెంపియాలి వాళ్ళది అది చెయ్యాలి ఇది చెయాలని చాలా బాగా జరుప్కుంటాండి పతంగుల్ మాత్రం మేము చాలా చాలా బాగా జరుప్కుంటాం మేము
మా దగ్గర అయితే చాలా రకాల పంధ్యాలు కూడా జరుగు తుంటాయండి ఎడ్ల పంధ్యాలు జరుగుతాయి అదేవిధంగా బరువులు లాగే పందాలు జరుగుతాయి. నెక్స్ట్ జల్లికట్టు లాంటి ఆటలు కూడా నడుస్తాయి. అదే విధంగా కోడి పంద్యాలు కూడ చాలా చక్కగా జేస్తామండి కాకపో తేన్ టాంటే ఈ రక్షక బటుల వల్నా కొంచం ఇబ్బంది జరుగుతుందండి వారు ఎందంటే ఈ పందాలు ఏమి ఆడకుండా చూసుంటారు కానీ జరిగే పందాలు అలాగే నడుస్తూ ఉంటాయి
కోడి పందలు చాలా బాగుంటాయిడి అవును సంక్రాంతి అంటే కోడి పందాల అండి అవునండి అంటే నేను కూడా విన్నానండి కాకపోతే నాకు తెలియదండి తెలియని విషయాన్ని నాకు తెలియపరచినందుకు చాలా సంతోషం అండి మీరు ఇంకా ఏ పండాగ్ బా జరుప్కుంటార అండి
అన్ని పండుగలు సాధారణంగా బాగానే జరుపుకుంటుంటాము నాకు ముఖ్యంగా నచ్చింది అయితే దీపావలేనండి ఎందుకంటే అప్పుడు మంచిగా తినుబండరాలు తీపి పదార్థాలు అన్ని చే చేయడం జరుగుతుంది. అలాగే నాకు ఇష్టమైనటువంటి టపాసులను కూడా కాల్చడం జరుగుతుంది
మేము సంక్రాంతి పంండగకి బాగా పిండి వంటలు తీసుకుంటామ అండి అన్ని పండుగలకి చేతము కాకపోతే సంక్రాంతికి ఎక్కు పిండి వంటదండి సకినాలు గ్యారెలు అరిసెలు బొబ్బట్లు లడ్డూలు గజ్జేకాయలు కారం పూసా చెక్క గారెలు ఇలా రకరకాల పిండి వంటల్ చేస్కుంటాం అంటే అమ్మవల్ల ఇంటికెళ్తాం అండి మేము అమ్మ వాళ్ంటి దగ్గర నుంచి చక్కగా అన్ని పిండి వంటలు జెస్కొని డబ్బాల్ నిండా బెట్టుకొని సంక్రాంతి అయిపోయాక మళ్ళీ కనుమ రోజు కూడా రావండి కనుమ రోజు కాక కనుమ కూడా ప్రయాణం చేయదంటవి కదండి కనుమ అయిపోయాక మరుసటి రోజు ప్రయాణం చేసి వస్తాము ఇగ పిపిచ్చుకొని పిండి వంటలు నెల రోజులు దినొచ్చండి అన్ని రకాలు తెచ్చుకుంటాం చాలా బాగుంటాయండీ చాలా రుచిగా ఉంటాయి సంక్రాంతికి చేసిన పిండి వంటలు అన్ని పండగలు చెస్రూ గానీ కొద్ది కొద్దిగానే చేస్తారు ఈ సంక్రాంతికి మాత్రం ఎక్కువ పిండి వంటలు చేస్కుంటాం చాలా బాగా జరుపుకుంటాం మేము సంక్రాంతి పండుగని
అవునండి ఇంత ముందు మీరు పిండి వంటల్లో ఒక కొత్త పదం నాకు కొత్త పదం వినిపించిందండి సకినాలు అని ఏదో జెప్ ప్పారు సకినాలు అంటే ఏంటి ఎలా ఉంటాయండి ఎలా చేశారు వాటిని
సాక్కినాలు అనేదీ తెలంగాణలో చాలా చాలా పేరు పొందినా పిండి వంటల్లో అది మొదటి స్థానంలో ఉంటుందండి ఇప్పుడు ఆంధ్రాకి అరిసెలు ఏ విధంగానో తెలంగాణకి సకిరాలు సకినాలని ముందు రోజు బి మరుసటి రోజు శుభ్రంగా కడుపుకొని దాని బియ్యం వడేసి తరి బియ్యాన్ని మరపట్టించాలి మరపట్టించాలంటే మిల్ల ఆడిగించాలి అనమాట మనం మి మర మిల్ ఆ మా మరబట్టిచ్చాక ఆ పిండిలో తగినంత ఉప్పు ప్పు వాము నువ్వులు నువ్వులు ఎందుకంటే సంక్రాంతి అంటేనే చలికాలం కదండి ఆ నువ్వులు తినడం వల్ల మన బాడీకి వేడి అనేద్ వస్తుందనమాట చలిని తట్టుకునే అంత శక్తినిస్తుంది నువ్వులు కానీ నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మన బొక్కలకి కి మన బాడీ లో ఉన్న పార్ట్స్ కి అందుకోసమే చక్కగా నువ్వులు అధికంగా వేసుకొని సకినాలని తగినంత నీరు పోసుకొని పిండి కలుపుకుంటారు మరీ లూజుగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకొని మన గాజుల చేేపు చుట్టాలనమాట క్లాత్ మీద అది చాలా తయారు విధాలు చాలా ఎక్కువగా ఉంటుందండి కాపోతే రుచి చాలా బాగుంటది అలా క్లాత్ మీద సకినాలని చేతితోటి చుట్టాలి చుట్టాక అవి ఆరాక కళాయిల నూనె ఎక్కువగా పోసుకొని మళ్ళ సకినాలని కాల్చాలి దాన్ని తీసేటప్ ప్పుడు కూడా చాలా జాగ్రత్త తీయాలండి ఓ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లోకి ఆ తడి సకిన తీసుకొని ఇంకో ప్లేట్ లోకి ఏసి ఏసి అట్లా నాలుగైదు సకినలు ఒక ప్లేట్ లో వేసుకొని ను నూనె లో నెమ్మదిగా జారవిడచాలి అవి అవి గాజులాగా ఉంటాయండి చాలా బాగుంటదండి ఆ రోజు సకినలు కానీ చాలా బాగా చేసుకుంటరండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పది కేజీలు లడ్డులు కూడా చేసుకుంటాం అండి లడ్డూలు గులాబీ పూలు కూడా అండి గులాబీ పూలంటే మన గులాబీ పూలాగా వస్త్ స్తదండి చక్కగా దాంట్లో బెల్ అన్ని ఏసేసి మైదాపిండి ఎక్వ వాడకూడదు కాబట్టి ఏదో కొద్దిగా మైదాపిండి గోదిపిండి అలా కలుపుకొని గులాబ్ పూలు ఏస్తామండి చాలా బాగా మా ఇంటికి వచ్చిన అల్లులు కూడా మా అమ్మ వాళ్ళ అల్లులు కూడా మాకు అందరికి సహాయం చేస్తారండి అందరం కలిసి చేసుకుంటేనే పండగ కదండి పిండి వంట టలు శ్రమతో కూడుకునే ఆ పిండి వంటలన్నీ కానీ ఎంత శ్రమ పడిన తినేటప్పుడు ఆ రుచి వేరండి చాలా చాలా సంతోషంగా ఉంది మీరు జనవరి ఫస్ట్ నూత సంవత్సరం బాగుంది మీరు మీరు నూతన సంవత్సరంగా
పండుగా ఆ జనవరి ఒకటో జనవరి జనవరి ఒకటో తారీఖు ను ఇది జేస్తుంటాము కాకపోతే ముఖ్యంగా మన తెలుగు పండుగ కదండి అందుకే ఉగాది రోజునే మేము సంవత్సర ఆదిగా మేము గుర్తిస్తుంటామండి
మేం కూడా అంతే అండి ఉగాది పండగనే సంవత్సరంగా భావించి ఆ రోజు కొత్త పంచాంగం వస్తుంది ఉగాది రోజు కూడా మా రోజు మొదలయ్యేది ఉగాది పచ్చడితో అండి మేము ఉగాది పచ్చడి ఫస్ట్ మొదటిగా మేము తినేది ఉగాది పచ్చడే ఎందుకంటే ఆ సంవత్సరం ఎలాంటి కష్టాలు బాధలు వచ్ షడ్రుచులు అంటారు కదండి ఆ షడ్రుచులతో కలిపి పచ్చడి తయారు చేస్తారండి మేమ అంతే జనవరి ఫస్ట్ ను జరుపుకోం జనవరి ఒకటో తారీఖు కు ఉగాది పండుగ రోజు జరుపు ఉగాది రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి ముందుగా చాయ్ గాని కాఫీ గాని అలాంటివి ఏమి తీసుకోము దేవునికి దీపంగేసి ఉగాది పచ్చడి ఆ బచ్చాలు లేదా పూర్ణాలు పరవన్నము అలాంటివి వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టి ముఖ్యంగా ఉగాది పచ్చడి చేస్తామండి ఉగాది పచ్చడి ఫస్ట్ మొదటిగా దేవుడికి అదే నైవేద్యం పెట్టాలి దాన్ని అందరూ స్వీకరిస్తాం చాలా బాగుంటందండి చాలా చాలా కృతజ్ఞతలండి మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నానండి పండుగ గురించి నేను చాలా కృతజ్ఞ
అలాగేనండి మీ దగ్గర నుంచి కూడా నే చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి కృతజ్ఞతలు
ఆ ధన్యవాదాలండి
ఆ అలాగేనండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుండండి మళ్ళీ